ఏద
పనయింద
ఆ పన అయింది చాయ పెట్టుకున్నా ఇప్పుడే తాగిన
ఉ
ఆ టీవీ చూత్తన్న
ఏం సినిమా అత్తంది
సినిమా సినిమా కాదు సీరియల్ సూత్తన్న
ఉ ఏం సీరియల్ చూస్తన్నావ్ జీ తెలుగా జెమినీ నా
మా టివి మాటీవీలో కొత్త సీరియల్ వత్తలేదా పొదరి ఇల్లు
ఉ నేను జీ తెలుగు చూస్తా
జీ తెెలుగే సుతా గాని ఇక మా ఇంటికో ముసలమ్మ అత్తది ఆ మాటీవీ సీరియలే సూత్తది ఆమెతోని నేను సూసుడైతాంది
ఉహు
నాగా నేను ఒక పొదరిల్లు అయితే సుత్తా
ఉ
అయ్యా నిన్న నిన్న మొన్నడిది ఉంటది కదా దీంట్లో వత్తయి కదా అవి చూత్తను అన్నట్టు నిన్న మొన్నటియి
ఏ విలాష్ని ఫోన్ చేసిందా
చేయలేదక్క ఇప్పుడు చేసింది పొద్ చేయలే
ఉ
అంటే ఉట్టిగా నార్మల్గా మాట్లాడిన
ఆ
ఆ టి న మాట్లాడి ఏం చెప్తున్నన్నారుా అంటే లేదా అని అన్నది
ఆ అదే ఇంత పనియిందట పాపకు స్నానం చేపిచిందంట ఏ కొద్ది నాకా నన్నది
ఆ
ఇక ఆమెతోనే ఈ ఆమెకు అన్నం దని పిచ్చుడు ఎనజసుడు
వ పనే ఉంటది కదా ఇప్పుడు ఏడ ఎనిమిది గంటల దాకా.
ఊకే పాపడాలు తింటేటు
పాపుడల్ల్ ల్ది నోద్దు
ఈ మకు బుక్క బుక్కఊ పెడతాదరా
పెట్టదు పాపడాలు తినబెట్టదు పాపడాల్ మంచివి కావు.
అయితే బుక్క బుక్క తినబెడతది అమ్మకు వేరేదిస్తారు అన్నట్టు. ఒక చిన్న గిన్నెలా ఏస్తుది ఎంపుతుది. ఎంపినాక మత్త అదిస్తుది. ఏది అన్నం బత సయ మెత్త చేసి తినిపిస్తది బుక్క బుక్ కో పెడతుది అదా న అన్నగా ఆ రెండు సార్లా పాపడాలు రోజు ఎప్పుడు తినిపిస్తా వరా అనిన్న
ఆ
ఇంకా ఏం లేద అక్క అని ఆ తినిపిస్తా అక్క. అ అంటే పాపుడాలు తినిపి అదురా దబిన. ఒకవేళ భారలా
అది కొసం ఆ
ఆ వేడి వల్ల మనకు వేరే చూపిస్తుది పసుకల అని
ఆ
అంటే ఈమె ఇట్లా అయితేనే తింటది అక్క. కానంటే మరి ఇస్తారా
ఇట్టా దాట లేకుంటె తీనా దాటా
ఎవఊక దుకానాల అని సప్పుడే కూకుంటా
అనద్దు ఎందుకంటే మంచి ఉంట అంటే అంటే మనమేమ కాదు కానీ ఇక పిల్ల తినేదే బుత్త అంత ఏదో ఒకటి తినాలి కదా అన్నట్టు తినబెడతాను
అమ్మ మా అమ్మా అపి ది అమ్మా అంటది
అమ్మ అంద రామ్ మంటది అమ్మా అమ్మా అంటది ముద్దుగుంటది పిల్లయితే బొమ్మ లెక్క
ఏ నీ మావ తోనైతే నీ అబ్బ
అంటదా
ఆ ఎంత
ఆ
అంటది
ఆ ఏందే నీ కూడా ఉంటది ఏందే అప్పుడు న్న నేను మా అమ్మ అమ్మా ఏందే అంటది
ఏందే అంటది
ఆ
ఇలా చంపింది నీ అయ్యా అంటది
ఆ అయ్య అంటదా
అ అయ్య అంటది
ఆ
ఇంకా బాబాయ్ మాటినాంగానే మస్తు పొంగులు పొంగుతుది ఆమె
ఆ బాగా ఇష్టంగా కదా తాత అంటే
అమ్
ఆమ్
కానీ అప్పటికిప్పటి కొంచెం మెడలు కొద్దిగా విలా వారత అరే
ఆ మనిషి పెరుగుతంటే కొంచెం మనిషినే అవుతది అక్క
అమ్
ఆమ్
గా రుచితకు బడ్డ బడ్డ కొడుకా
బిడ్డ
కాదే ఇప్పుడు మంచిగానే ఉన్నదడ పాప
ఆ మొన్న ట్వంటీ ఫస్ట్ అయియందట
ఆ ఒకసారో ఏమో బాబు బుట్టి అం
ఫస్ట్ సారి బాబు పుట్టు సచ్చిపో వెను
ఆ అ విలాషం లెక్కల్నా అయింది
ఆ అప్పుడు విలాసం లెక్కన అయితే ఎమర్ల తర్వాత అయినట్ పుటిన తర్వాత అయింది నాకు తెలవదు మన్న స్టేటస్ పెడితే చూసిన అ త నను మీ చెల్లబిడ్డ నాని అని అడిగిన అంటే కాదే మా పాపయ అని అన్నది ట్వంటీ ఫస్ట్ నిన్ననే ఆన్ అన్నది ఆ
తర్వాత మరి మకు ఒక ఛాయిస్ స్తున్నది కాగానీ మర ఏమవుతుందో
అవులా
అయితే సర్తక సర్తక్ ఇ ఏమంటండంటే
ఆ
ఆ తెచ్చుకోండ్రి అని అంటాంది
ఆ
తెచ్చుకోల అని అంటుంది
వల్ల ఇష్టం అక్క మనం ఏమన్ క్క
అయితే తెచ్చుకోండి అని అంటే చూద్దాము అని అయిన అన్నాడట తెచ్చుకోవాలి అని అనుకున్నడట ఎందుకంటే ఆమె ఇప్పుడుకి బాబ్బు లెక్కల
ఆ
దబున ఆమె ఒకవేళ ఆ అబ్బాయినే తెచ్చుకుంటారట
ఆ
ఒకవేళ తెచ్చుకుంటే ఆయన నడుస్తంటే కూడా ఈమెకు
అవును పిల్ల తోనే పిల్ల కూడా నడుతది
ఆ
పిల్లలతోనే వేరే పిల్లలు కూడా నడతారు ఇప్పుడు మా పెద్దొడు చిన్న డు నడుతంటే పెద్దోడు నడవలేదా మాటలు నేరువ లేదా ఆ గట్లనే గట్లనే అంటాన నేను కూడా
హమ్
కానీ తీ తెచ్చుకోవటమ మంచి అక్క ఎందుకంటే పిల్ల కూడ మంచిగ ఎదుగుతది
హమ్ ఎదుగుతది కొద్ది కొద్దిగా ఎందుకంటే ఇక ఆయన చూస్తాంటే అక్క అంటంటే
ఆ పిల్తంటే నిమ్మలం అనిపిస్తుంది తెల్తాది వాళ్ళకి కూడ
హుమ్
వాళ్ళ ఇష్టం అది మనం ఏమానొద్దు.
అయ్యో ఏమంటలేము
అదే అంటానే వాళ్ళ ఇష్టం ఉండాలి.
సరితక్క గిట్ల అంటంది అక్క అని అంటే. మీ ఇష్టం రా మరి మీకు ఎట్లానిపితే. ఎట్లా అనిపిస్తే అట్లా చేయరాదుండ్రి
నీ తోని అన్నదా ఆ
అంటే మీ ఇష్టం రా. ఇప్పుడు మీ బావ కి ఇష్టం ఉండాలి. నీకు ఇష్ట ఇష్టం ఉండాలి.
ఇద్దరిష్టం ఇష్టం ఉండాలా
ఇష్టం ఉంటేనే మీకు నడతది. ఓలకి ఇష్టం ఉండి ఒఓలకి ఇష్టం లేకుంటే ఎట్లుంటది.
అను
అవునా ఎందుకంటే అయన పొద్దునదాకా పోయొచ్చి
ఆమ్ మా ఆటలు ఆడుకుంటుంటే నమ్మలం
పెడుతా అంటాడు ఆయన అమ్మానే ఆ వెళ్తుది. ఆ ఆ అని నా అంటోడు ఆ
ఆ
అమ్మానే ఆ వెళతది ఆ అని ఈయన అంటాడు
అ
ఏం కావాల అంటాడు.
అ
ఇద
చెప్తదా
ఎం కావాలి. అన అంటే నవ్వుతూ ఉంటేది
ఉ ముద్దుగానే ఆగుతాది బొమ్మ చెక్క బొమ్మ
ఇల్ అంతది ఇరుగుతుది
ఆ
ఎలా అంతదిరు కుతదు ఆటి ఇటు ఉరుకుతుది పీటతోనే ఆడదరి
ఆ
అలాక ఇందాక
ఎప్పుడు
ఆయిలక్క
ఒకతె పోయిందట నా
అయలాక్క ఉండాల వాళ్ళ అక్క వాళ్ళ వలశూ అదే కూర అక్క
ఆ వాండారి పేల్లక్క
హుమ్ హూ
ఉమ్
అయితే వాళ్ళు ఎవరో డిలివర్ అయినారట కొడుకుబుట్టిన్నాడు చూడ్డానికి పోయిండ్రట అట్టనే నర్సిీబాబాయని చూద్దాం అన్న
ఎవలకు వాళ్ళ చెల్ల కొడుకు క చెల్ల కొడాల క
ఆ ఆ
కొడుకు ఉట్టియాట్నా
కొడుకు పుట్టిండుట
ఆ అట్లనే ఇద్దరిని జూషత్
ఆ ఈ హాస్పిటల్ ఉంటే పటలా చూడనియరు కదా ఇంటి క చూత్తే కొంచెం నిమ్మలంగా మట్ ట్లాడతారు
ఉమ్ ఆ ఏద్దరిని చూసినట్టు అయితుందని ప పైలు కావచ్చ అక్క
అదే అయ్యిందిగా
ఆ ఇద్దరిని చూషత్తరగావచ్చ
ఏ ను్వు రెండు రోజులుండు మూడు రోజులుండు అను మామయ్య అంటాడు
ఆ
అంటే ఇదో ఆ అని ఆమ అన్నది ఇక తర్వాత మావయ అంటాను కదా ఏదో నువు ఆంటివి కదా రెండు రోజులుండు మూడు రోజులు అయిన ఆమెచ్చి చేసేదేమున్నా తీరాదంటే ఉండది కాద్ నే వాత్ తది అంటాడు అంటే ఉండని రాదు ఆమె వచ్చి చేస్ చేదం ఏం ఉన్నది అని అంటే అట్లా లేద్ అత్త ఆ తది అంటే ఇలాస నవు తాంది అనక్క అను అను ఏమైతుది అను అను అన్నాన టే అం
ఆ ఆ
యే చిన్నోడ ఏం చేస్తాను అ అని చిట్టిన అంటాడు
ఆ
అంట అమ్మా అని అమంటాంది
ఆ
ఉ ఏ మాట్లాడుకుంటారు అల్గ తాత మానమరాలు
ను తెెరవ పెడతారలఇగ
మచ్చట వెడతాలు
ఆ
ఏద అవుదావనే పని చేసుకుంటది. విలాష్ని ఎందుకంటే అమకాడు ఉండాలి కదా.
నల క
ఇక ఆమెకాడు ఉండాలి ఆమెకు ఒకటి వంట చేయాలి వీళ్ళకు చేయాలి
అవును డబల్ డబల్ కూరలు వంటలు
ఇంతేసింది ఆమె ఇంతది వింటాంది అ చుటికి తనిపించిందాట
కట్టదా కా సిటి
తింటది పాల్సవా
తింటదా
ఆ
ఆ అదేంటన్న
పల్సది ఏంటది
ఆ
అప్పుడు అద ఉత్త అన్నమే తినిపించేది. నేను అనుకునేది కదా ఈ అన్నం ఉన్నా ఆ అన్నం వేరేడిగా అనిపించింది.
ఆ
అది ఉగ్గుకవచు చనుకున్నా సరరా
సారే అక్క అప్పడ వరకు చేతలే